అయి అయిపోయింద తినడం.
ఆ అయిపోయింది, నేన్ చట్నీతో తిన్నా.
ఆహా.
ఆ రసంతో తింటే పోతా, ఇంగ నేన్.
అవున్లే.
ఇంట్లోనే రసం దినాన్ నేను, ఇడా తింటానా.
హుమ్మ్.
ఉమ్మ్.
అది నేను, ఏ ఆ లేదులే, ఏ బాయ్. సర్దుకున్న అండి నేను, ఇంకా అంటై. ఇలా బ్యాగ్. సర్లే ఏలాగో ఈ వారం ఎళ్ళిపోతాన్ గద్. దా. మళ్ళీ ఎక్కడో, ఎక్కడెక్కడ డ్రస్సెస్ పెట్టానో మర్చిపోతనని, నైట్ డ్రస్సెస్ సర్దుకున్నా మళ్ళీ. దాంట్లోకి. మా అమ్మ
ఉ.
ఎళ్తుందే ఎళ్ళిపోతున్నావ ఈ రోజు ఎళ్ళిపోతున్నావా, రేపు వెళిపోతున్నావా, ఎప్పుడైనా ఎళ్ళిపో. ఇంగ అడగన్ నిన్ను. ఉంటావా అని అడగను, ఎళ్ళిపొమ్మనీ అడగను. ఏం చేస్తున్నావని అడగను, ఏం అడగను. ఆడికెళ్ళిన తర్వాత. ఫోన్ గుడా జేయును, ఎట్టున్నావ్ అని కూడా జేయును అనింది. నవ్వుకున్నా ఏం జేసేనా. మా మా జీజర్ అచ్చి ఎళ్ళిపోతున్నావా. ఏం సదుకుంటున్నవ్, మా అక్కొచ్చి
ఆడ
ఆ ఏడే ఉండు. మా మాఅక్కోచ్చి మా యమ్మీ ఎళ్ళిపోతుందా ఏందిమా. బట్టలు సదుర్తుంది. ఎప్పుడేల్ ఏమో నమ్మా నాకేం దేల్సా. అనిపించిదమ్మయ ఏంటో. ఎంతైనా తిట్టున్నారు అనుకున్నా. దారుణం రే ఏందోనో.
అదే చెప్తానులే జాబ్ ఉంటే కొంతమంది వేరేలా ట్రై చేస్తారు జాబ్ లేకపోతే ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏం లేదు ఏమో పెద్ద మోసేస్తున్నారు అ
మా అమ్మ దారుణంగా ఉంది అసలు నాకైతే ఏం చెయ్యాలో తెలియట్లేదు ఉ ఉదయం రే రోజు మార్నింగ్ సెవెను సెవెన్ కల్లా లేచేస్తాను రా అమే తిట్టి అమే తిట్టిన తిట్టినప్పుడే లేస్తాను మా అమ్మ ఈ రోజు ఒక్క రోజు నైట్ అసలు వేడి ఎక్కువ అయిపో చెప్పింది గాలి రాలే ఏమి రాలే ఏసీ వేసినా గాని ఉక్కు పోసింది రాత్రి నిద్ర రాలే తిరగని అటు ఇటు తిరగని సరిపోయింది రాత్రి మీరు మెసేజ్ చేసారు కదా హ్యాపీ బర్డే హ్యాపీ బర్త్డే నేను అప్పుడు చూ చూసా వన్ థర్టీ అప్పుడు
అవునవును హు
సరే ఇగ ఉక్కపొస్తుంది సర్లే అని చెప్పి లోపలికి వెళ్లి మార్నింగ్ సిక్స్ కి లేచా పాప లేచుంటే పాప దగ్గర పడుకోమనింది అక్క అందుకని పాప దగ్గర పడు కొని మా అక్క రిట్న్ అయిన తర్వాత నేను పడుకొని నిద్రపోయా సిక్స్ తర్వాత సెవెన్ థర్ సెవెన్ థర్టీకి వచ్చి లేపింది తిడతానే ఉంది తిడతానే ఉంది అసలు ఆ మనిషివి కాదు నిద్రపోతా ఉన్నావు అందరు ఆడపిల్లలు చూడు అందరు ఆడపి పిల్లలు చూడు లేసి ఇది ఇల్లేనా లేదా అది ఇది వేసింది
ఉహు
ఆ కోపట్టుంది ఒకటేసారి ఇట్టా పైకి పైన కమ్ము ఉంది ఆ కమ్మి తప్పని నెత్తి మీద పడింది నా నెత్తి మీదే
అయ్యో
మా అమ్మకి భుజం మీద పడింది ఆ అబ్బ కొట్ కొట్టింది చూడు తప్ప తప్ప రెండు దామ్ అని కొట్టింది రా నాయన భుజం కి అంత కొవ్వ నీకు అంత ఉండకూడదు గర్వం అది ఇది తిట్టింది మరి ఏందిరా నాయన ఉదయాన్నే అనుకున్నా ఏం చేసాలా
నేను మా ఇంటికి వచ్చిన గానీ నుంచి మా అమ్మ చేత తిట్టించుకొనుడే సరిపోతుంది
ఉహు
నాకు ఆందుకే ఉండ బుద్దే కాదు ఒక్కొక్కసారి ఆ
నాకు ఇంకొంచెం పెరిగిపోద్ది నాకు ఇంటికొస్తే
ఆ ఇంకో యుద్దం క్రియేట్ చేద్దాంలే మనం ఇంకో యుద్ధం క్రియేట్ చేద్దాం వరల్డ్ వార్ త్రీ వరల్డ్ వార్ త్రి
అగు
మా మమ్మీ కూడా అట్లే తిడుతుంది తెలుసా లేట్ గా లేస్తే లేప్తనే ఉంటుది ఇప్పుడు నైట్ షిఫ్ట్ కదా నాది పడుకోనియదు లే లే లే అంటనే ఉంటది నాకు నిద్ర లేపునా అంటే అయిపోయే వచ్చేస్తుంది ఎక్కడ లేని బీపి వస్తుది ఏ పడుకోనియారా మీరు అంటా ఇగ నేను
నేను చేసేటప్పుడు ఇక్కడ నేల ఉన్నాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పుడు
ఆహ
పడుకుంటాం కదా త్రీ థర్టీ కలాగా అటు ఇటు ఫ్యూచర్ ఫోర్ అవర్స్ ది పడుకుంటాం కదా
మ్
అయితే అప్పుడ ఏంటంటే మా అమ్మ మార్నింగ్ లే పెది తినడానికి తినేసి పడుకోమ్మా అని నాకొద్దు అం వదిలేసేది నన్ను ఏం పట్టించుకునేది కాదు నేను ఎప్పుడో లేసేదిాన్ని పన్నెంకి ఒంటి గంట కట్టా అప్పుడు ఏమనేదిలే
అది చెప్తున్నా కదా జాబ్ ఉంటే ఒక రకంగా చూస్తరు
అప్పుడు వాళ్ళు నైట్ అంతా మేలుకున్నారులే అ నాదిొ ఒక సింపతి చేస్తుంది ఇప్పుడు ఫోన్ చూస్తారు ఏం చేయరు ఏం లేదు ఖాళీగా ఉండి నిద్రపోోదని మామ తిట్టుద్ది
నిద్దరోస్తే కదా ఏమి మంట
ఆమె నకూడా ఆవ్ ఆవ్ పడుకోదు మరి మా వాళ్ళతో మాట్లాడి ఆ కూడా కరెక్ట్గా పదిన్నరకో ఏమో వచ్చింది అక్కోల్తో అంతా మాట్లాడి ఇంట్లో ప పడుకోడానికి మళ్ళీ ఏం పడుకోలేదు అది ఇదని తీటింది నన్ను ఆ మాత్రం పడుకోలా వాళ్ళు నన్ను తీటింది నువ్వు పడుకోలేదా అని
అంతే అంతే వాళ్ళు ఎం సేన్
కన్ నువ్ లేస్తావ అంటుంది అదేమొ నైట్ ఎం చేద్దాం మామూలుగానే లేసిద్ధి ఐదు గంటలకు ఐదున్నరక టై ల
ఇంకేం మ్ ఇంకేం మాట్లాడలేం
మ్ అదే తల నొప్పిడ కొద్దీ ఆనియ్యానేయాలంటే నాకాయోద్దురే
నాకంతే యుద్ధ అంతా ఏ యుద్ధంలో అన్నా గెలుచుకోనో స్త గాని నిద్దర్లో మాత్రం లేన్
ఆ సో నాకు
వాళ్ళు అవి అర్థమే చేసుకోరు మనల్ని
మ్ ఏంటిదో పో
ఊకే అరుస్క ఉంటారు మ్
ఆ
ఊరికే మన మీద ఆరుస్తూ ఉంటారు
మ్ దొరికాం కదా కన్నారు కదా
మ్ తప్పదు
ఆ అంతే కాదు వన్నార్ లేదా అంతే నేనంటే ఎందుకు మీకు అసలు ఇష్టం లేదు ప్రేమ లేదంటే తెచ్చుకున్నంలే బయట నుంచి అనింది నేనన్నా అప్పుడన్న ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు మూడో కూతురుని ఏడ తేచ్ కుంట్రలే కావాలని అని చెప్తే నేను తేాల మీ నాన్నతె చ్చిందండి మ నాయన ఏమనంటే నవ్వుకుంటాడు ఆయనేమంటాడు అవును
బాగుంది మీ ఇంట్లో
మా అవ్వైతే చిన్నప్పుడు ఒడ్లు మింగేసి చంపేమనేది నన్
ఆ
వడ్ల గింజేసీ
అర్థం గాలే
చిన్నప్పుడు
ఆ
ఆ నేను కూడా ఆడపిల్లనే కదా మూడో ఆడపిల్లని అందుకని ఒడ్లు గింజెస్తే చిన్న బేబీస్ చనిపోతారంట
ఓహో
మా నాన్నమ్మ అంది కదా మా నామ్ మా నాన్న వాళ్ళ అమ్మ ఆమె జెప్పిందంట ఏంది అని
ఆహా
మాఅమ్మొచ్చి నువ్వా పెంచుకునేది నేనా నాకూతుర్ని నేనెందుకు చంపుకుంటా అనిందాంట
ఓయమ్మ అట్లా ఏస్తారా ఏమన్నా చెప్పిందాయమ్మా
ఆ నిందంట నేను పుట్నప్పుడామే
ఆహ
పాప నేన్ పెంచుకుంట నీకేన్ది అని జెప్పిందంట
ఉ అయినా వాళ్ళట్లా అంటారా అంటే ఆడపిల్లలు ఏంట అంత కదా చులకనే వా
ఉ అప్పట్ ఇప్పుడు అందరూ వుంచుకుంటారు వె
నేను మాత్రం ఆడు నాకతే ఆడపిల్లని అడాప్ట్ చేసుకోవాలను నాలాగా పెంచకూడదు నాలాగా కష్టంతో ఉండకూడదు కానీ అన్ని తెలియాలి దానికి
ఉ
ఉ కరెక్ట్ వేలో ఉండాలా
మొన్న ఎవరు ఒక పాపని కుప్ప తొట్లో పడేసిండంట చిన్న పాప అప్పుడే పుట్టిందేమో అన్నింది మా అక్క పెద్దక్క పడేశారట్రటరోడ్ లో అని
ఊహు
మా అమ్మచ్చి ఈ కాలంలో గూడా అమ్మాయి అబ్బా అబ్బా ఏంది వాళ్ళు మంచిగా చదివిపిస్తేవాడన్నా మంచిగా బాగుపడుతున్నారు కదా
సరే ఉండు నేను రెడీ అయి కాల్ చేస్తా బాయ్